హలో
పంనిస్ బాగున్నడా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఆ ఏం చేస్తున్నారండి ఈవినింగ్ పని అయిపోయిందా
ఆ పని అయిపోయింది టైం పాస్కి ఇట్లా మా దగ్గర స్టేడియం ఉంటది వాకింగ్ కోసం వచ్చినం
అవునా అంటే మ్యాచెస్ అవి నడుస్తాయా స్టేడియంలో
ఆ అంతే చాలా మంది పిల్లలు వచ్చి ఆడుకుంటారు
ఆ పార్క్లా ఆ క్రికెట్
ఇక ప్రాక్టీస్ చేస్తా ఉంటారు
కొంచెం ఇప్పు ఇప్పుడు వెదర్ చల్లబడింది కదండి మధ్యానం నుంచి అయితే
త్రీ డేస్ నుంచి చల్ల పడుతునే ఉంది
అంటే మది ఇట్లా సాయంత్రం పూట్టండి లేకుంటే మధ్యాహ్నం అసలు చాలా వేడిగా ఉంటుం ఉంది కదా మీ సైడ్ లేదా అలా
వేడిగా అంటే వేడిగానీ టూ త్రీ డేస్ నుంచి కొంచెం వెదర్ కూల్ అయితుంది మధ్యనం నుంచి
అవునా
అంటే వానవడుతట్టు
ఆ ఆ
మీ సైడ్ ఇట్ల వాన గిట్ల ఏమన్నా వాడుతున్నాయండి
వర్షాలు అయితే ఏం లేవు కాని మామూలుగా మబ్బ వచ్చి కొంచెం చల్లగా ఉన్నట్టు అంతె
అవును తిన్నరండి మధ్యానం
ఆ అలా
ఆ గాలి గిట్ల ఏం లేదు జస్ట్ పుడి చుడి చల్లగా అయితాంది ఇంగ నైట్ మాది రోజు ఎగ్ చారండి
అవునా మార్నినింగ్ పుటన
అవును
మరి ఇప్పుడు మరి నైట్ ట్ ఇంకా ఏం చేసుకోలేది కావచ్చు
ఇంకే ఎం జేయలే చేయాలి ప్రిపేర్ పోయిన తర్వాత
అవునా మరి ఏం చేస్తాం అనుకుంటుండ్రు
కొంచెం రైస్ ఉందండి లెమన్ రైస్ ఇట్లా చేద్దాం అంటుంటున్నా
అవునా మరి తింటారా పిల్లలు లెమన్ రైస్ అతే ఈవినింగ్ పూట నైట్
ఇంకెవ్వరు లేరుండి నేను మా సారే
అవునా ఓకే ఓకే
హాలో కొంచం కర్రీ ఉంది ఇంక మీరేం చేస్తారండి రీపేర్
ఇంక నేను కూడా ఇంకా సాయంత్రం ఇంక ఏం చెయ్యాలండి చికెన్ తెప్పించుకుందాం అనుకుంటు ఇంగ మా సార్ని తీసుకోరండి అని చెప్పినా ఆహ్ తీసుకొస్తారేమో కానీ ఈరోజు మిరక్ కదండి చాపలు తినాలని అన్నారు గాని చాలా రష్ ఉంది అక్కడ ఆహ్ ఇర్ రేపా ఈరోజు కాదా
ఆహా ఈ రోజు కాదు రేపు ముర్కు ఆహ్ మాకడ అయితే రేపనే అంటున్నారు రేపాని అంటున్నారు ఆహ్ రేపే అంటున్నారు మేము కూడా ఫీషే తెచ్చుకుందాం అనుకుంటున్నారు రేప్ మురగ చీలాని
ఆహా
ఆహ్ అంటే ఊళ్ళెలో చల్లల్లో పడతారు కదా ఎక్కువ
అవునా ఉమ్ అంటే మీకు చెరువులు అవి దగ్గరగా ఉంట
ఆహ్ దగ్గరే ఉంటా మేముండే సిటీలో గానీ ఇక మ అత్తమ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం
ఆహా ఉమ్ అవు చెరువుల పట్టిన అయితే ఫ్రెష్ ఎప్పటివీ అప్పుడు అప్పుడే మంచిద ఉంటాయిండి టేస్ట్గా ఇం ఇంకా వాగుోళాల పట్టిన అయితే ఇంకా బాగుంటాయి
ఆహ్
మీకు ఇష్టమే మీన మరి ఫిష్ కర్రీ తినడం
ఇష్టమే అండి ఇంట్రెస్ట్ లేదండి
చేస్తారా మీరు ఫ్రై చేస్తారా లేకుంటే
సూపే చేస్తా ఎందుకు సూపు ఉన్ను ఫ్రై రెండి చేస్తా అండి
ఆహ్ ఇలా సూప్ ఏంటంటే ఆరుచ్చేసినదాని కంటే నెక్స్ట్ రోజు ఇంకా టేస్ట్గా ఉంటది కదా
ఆ చలారిన తర్వాత టేస్ట్ బాగుంటది
ఆ చెల్లరిన తర్వాత టేస్ట్ బాగుంటది ఇట్లా రొయ్యలు అవిఇవి ఇడు దొరుకుతాయి అసాడు చెరువులలా
ఆహ్ రొయ్యలు ఎట్ల దొరకవ్ అండి మా సైడ్ ఓన్లీ పిక్చర్
ఇక్కడ గూడా ఇట్లా అమ్మడానికి వస్తాయి పెద్ద రొయ్యలు అవి ఇవి చాలా ఉంటాయి ఆ
అవ్
తీసుకుంటాం మేము కూడా
అ ఏ
హలో
తిన్నము
తిన్నార
మ్ మ్ మీరు తింటారా
ఆ మేము తింటాం ఎండు చేపలు బొమ్మిడలు అవి ఉంటే చుసిండ్రా అవి టమాటాలు వేసుకొని మంచిగా వంపి మనం తోటకూర కానియండి దానిలో వేసుకుంటే మంచిగుంటాయి తింటా ఇంకా చెప్ ప్పండి రీసెంట్గా ఇప్పుడు ఏం పండలు లే పండుగలు లేవు కదా మీకు ఆ
ఇప్పుడు రీసెంట్ గా
ఇప్పటి నుంచి స్టార్ట్ అయితాయా
మ్ నెక్స్ట్ మంత్ నుంచి జూలై లో నుండి స్టార్ట్ అయితయండి తొలి ఏకాదశి అని ఫస్ట్ పండుగుంటది అది అ అవును అంటే ఆషాడలా జూలై లనే మ్
మ్ హు జులై అని పెట్టుకోవాలి మొత్తం వర్షం సీజన్ ఉంటదండి అప్పుడు ఇగ గో
స్టార్ట్ అవుతాయి కదాండి ఇగ వానలు జూన జూన్ మంత్ ఎండ్ నుండి పాాషడం ల మైదాక్ పెట్టుకోవాలని ఆ
ఆహా ఆషాఢములో అంటారా శ్రావణములో పెట్టుకోవాలంటారా
ఆశాడం
ఆషాడం లో పెట్టుకుంటారా మరి మీ ఇంటి దగ్ ఇగ్రున్నాయ ఆ గోరింటాకు చెట్టు అవన్నీ
మ ఇంటి దగ్గర లేవ్వండి దొరికితే పెట్టుకుంటాం
ఆహా కోన్ పెట్టుకోవద్దు ఓన్లీ గోరిెంట్ ఆకే పెట్టుకోవాలి కదా
ఆ అవును ఆకే పెట్టుకోవాలి
అంటే దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా మరి
కంటే హీట్ పోతదండి బాడీలది ాల
ఓకే ఇంకేంటండి
ఇంకా చెప్పలండి సరే
ఇంకా మేము రీసెంట్గా బక్రీద్ పండుగ జరుపుకున్నాము కదండి దాని గురించి చెప్పమంటారా మీకు
మ్ చెప్ప ఎట్లా వేసుకుంటారో
ఇంకా అప్పుడు ఫుల్ ఎండలు కదండి ఎంత ఎండలయినా కానీ కంపల్సరీ మేము కొన్ని నాన్ వెజ్ చేయాల్సిందే ఆ చెమకిల చెమకిల డ్రెస్లు వేసుకోవాల్సిందే ఇ మాకు బ పండగ అంటే
నాన్ వెజ్ డైలీ చేస్తారా అంటే ఎట్లా
బక్రీదప్పుడు ఇక నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఆ రోజు చేసుకుంటాం సేమియా టం మా రోజు ఇంకా గులాబ్జామున్లు అవి చేశాను నేను స్వీట్గా అది చేసుకున్నాం కాని ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కుదరలేదండి ఎందుకు ఒకటి బాగా ఎండుండే అసలు ఆ రోజు ఎండ బాగుండే ఆ వంట వంటలు అవి చేసుకునే వరకే మేము అలసిపోయినాం మీక బయటికి అట్టు వెళ్ళలేదు ఆ రోజు
హు
అదేంటిది మేమే చేసుకున్నాం మేమే తిన్నాం కాము ఇక అలానే ఉండిపోయినాం లేకుంటే ఇంతముందు ఏంటంటే వేరే వాళ్ళ ఇంటికెళ్ళి మా రెసిపీస్ వాళ్ళకి కి ఇవ్వడము వాళ్ళ ఏమన్నా చేస్తే అక్కడ తిని రావడము ఇలా జరుగుతుంది
ఎన్
అలా ఈ సర మీ వైపు నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి మీరు పక్కా జరుగుతారా
ఆ ఇక్కడ చిన్నపిల్లలు బాగా ఆడుతున్నారుడి అదే సౌండ్ వస్తుంది ఆ ఇప్పుడు వినిపిస్తుందండి మీకు హలో
చెప్పండి
ఇక్కడ చాలా మంది ఈయవినింగ్ అయితే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరు వచ్చి వాకింగ్ చేస్తారు స్పోర్ట్స్ ఆడుకునే వాళ్ళు స్పోర్ట్స్
ఆహా అలానా
రూ
ఇంకా చెప్పండి నీకు అంటే మామూలు ఇంకా డ్రెస్సింగ్లో శారీస్ కట్టుకోవడం ఇష్టం లేకుంటే డ్రెస్లు వేసుకుంటారా మీరు ఎక్కువగా
ఆ నేను ఎక్కువ డ్రెస్లు వేసుకుంటానుండి శారీస్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే కట్టుకుంటాను బ
మరి ఎలా ఈ సమ్మర్లో మరి కాటన్ వేర్ ఏమైనా తీసుకున్నారా
కాటన్ వీరే యూజ్ చేస్తామండి
ఆహా ఓకే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు దసరా పండుగ ఉంటుంది మళ్ అప్పుడు కూడా డ్రెస్సులు అ తీకోల్సి ఉంటుంది కావచ్చు కదా ఆ ఫస్ట్ ఆ ఇప్పుడు బా ఎ అంటే మీదాన్నిట్లో పెద్ద పండుగ అంటే దసరాని కావచ్చు కదా
సరేని
అదే ఇక మీరుంటంటే లేవెన్ సెవెన్ డేస్ వరకు గుడికి వెళ్ళడము దాంట్లో వెరైటీ వెరైటీస్ వంటకాలు అవి చేయడము దాంట్లోనే బిజీ ఉంటారు కావచ్చు
బస్త మన పెద్ద పండుగ
కమ్మల కూడా కదా మీరు పేరుస్తారా మరి బతుకమ్మ
చాంది పేరు వచ్చు
ఆ మరి పూలు ఎలా కొంటారా లేకుంటే వెళ్ళి అడవికి వెళ్ళి తీసుకొస్తారా
ఆ బంతిపూలి ఇట్లా కొనుక్కొచ్చుకుంటాం మిగిలిన అయితే ఏంటి చుట్టుపక్కల ఇట్లా దొరుకుతా అ
ఆహా
రేట్టే ఎకు పువ్వు గునుగు పువ్వు లాంటివి ఇట్లా దొరుకుతాయి మాట తంగెడు పువ్వు
మరి ఇట్లా బతుకమ్మని అంపుతార అంటరు కదా అప్పుడు చెరువుకి తీసుకెళ్తారా దగ్గర్లో ఉందా మీకు మ చెరువు
ఆ దగ్గరే అండి చెరువు
అవునా ఉ
సరే ఓకే అండి
ఆహా ఇంకా కొంచెం టైం ఉందండి టువల్వ్ మినిట్స్ అవ్వాలి కదా
టెన్నే కదా
లేదు టువల్వ్ అవ్వాలి టువల్వ్ ఆ అవున తర్వాత మనం చేసుకోవాలి ఓకే ఇంకా ఇంకేమన్నా చెప్పండి మీ ఊర్లో ఇంకేమన్నా ఇట్లా టూరిస్ట్ పేర్లు ప్లేసెస్ లా ఏమన్న ఉన్నాయా
పోలీస్ట్ అంటే మా ఏం లేవండి నా దగ్ర అ లా వెళ్తే దూరమే వెళ్లాను
కొంచెం దూరం వెళ్ళాలి మామూలుగా స్టేడియం అయితే ఎట్లా మీరు వస్తరు ఈవినింగ్ పూట
స్టేడియం మాకు దగ్గర ఉంటుది వాకబుల్ డిస్టెన్సే ఈవినింగ్ టైమ్ లో వస్తా
ఓకే మరి క్రికెట్ అవి చూస్తూ ఉం ఉంటారా మరి ఆ స్టేడియంలో ఎప్పుడైనా జరుగుతా ఉంటే
ఎప్పుడు రామండి ఎప్పుడన్నా అంతే అండి రీసెంట్గా అయితే ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ జరిగినాయం ఫుట్బాల్ కి సంబంధించినవి అన్ని స్టేట్ల నుంచి వచ్చిరు
ఆహా
అ ఇంగా ఉన్నారు
ఓకే ఇంకా చెప్పండి మీకు ఇష్టంగా ఏంటి ట్టారు మరి మీరు
బ్బా నాకైతే నాన్ వెజ్ లో ఫిష్ అంటే ఇష్టం అండి
ఆహా
అ
అవునా చేయడం వచ్చా మరి మీకు నాన్ వెజ్ అది చికెన్ మటన్
ఆ చెయ్యొచ్చు మీకు మీకేమంటే ఇష్టండి బిర్యానీనా
ఆహ్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం అండి ఇక మా పిల్లలు అదే ఇష్టపడతారు ఎక్కువగా.
ఉమ్
అంటే కర్రీస్ అవి ఇవి కూడా ఏ పప్పు అవి ఇవి చేస్తారు కావచ్చు ఎక్కువగా.
ఆహ్ అవును. బిర్యాని చేస్తారు కదా.
ఓకే అండి మరి.
ఆహ్ ఓకే. ఆహ్ తమర్ఫిదా ఒక్కరే